అ
హలో నమస్కారం ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామండి
ఆహా తిన్నారానే అన్నం
ఆ తిన్నామండి
ఏం కూర చేసిర్రు
ఈ రోజు కర్రీ ఏం చేయలేదండి కార్పొడి వేసుకొని తిన్నామండి
ఓ షెట్ అవున
హ్మ్మ్ కర్రీ ఏమి ఉండాలని పియలేదండి కొంచెం ఓపిక అనిపయలే నిన్న డ్యాన్స్ ఎసి ఎసి
ఆహా
ఓపిక అనిపియకా ఇగ వచ్చి కర్రీ ఎమ్ వండలే ఇగ స్నానం గిట్ల చేేసి బట్టలు గిట్ల పిండి పనాంత చేసుకొని ఇగా అన్నం తిని కాసేపు పడుకున్నాం అండి. ఇప్పుడు వండాలండి ఏమన్నా
నేను పొద్దున ఈ గోంగుర కట్ట తీసుకొచ్చినని నూరిన ఇంగ అదే తి ఇప్పుడు ఎస్సుడికె పెట్టాలా దాట్లక్ ఇగ ఎక్
ఫోన్లు వస్తానాయ్ బాగా మా కూడా ఎ తున్నయి మరి ఏం వండమంటాడో అడిగి
ఆ
అయినా మ మవయ్య వంకాయల్ వంకాయలు తెచ్చాడండి ఒకలా విలుం అవన్న ఉండాలి
అదే అదే మాకు కూడా ఉన్నాయి వంకాయలు నిన్న ఒ గంట తిస్ కొన్నా ఇప్పుడు ఐదు కేజీలు అంటే రెండున్నర కేజలు తీసుకున్నాయి యాబై కొనండి
మొన్న వందకు ఆరు కేజీలు వచ్చినాయి కదండి
అప్పుడు తెలియదు మాకు వినలేదు వింట తీసుకో అనీ ఇగ ఈ రోజు తప్పదు ఇగ మళ్ళీ అయిపోతే మళ్ళీ ఖచ్చి ఎగ్స్ ఉన్నాయ్ కాబట్టి ఉల్లిగడ్డచారు, కొడి గుడ్డు ఉల్లిగడ్డ ఊకె వండుతా ఉంటారు కదా
ఈ ఎండాకాలం కూడా ఏం కూరగయలు దొరుకుతాయండి ఏం ఏమైనా పులుసు లే చానా వరకు పులుసులతోటె అయిపోతది హ్మ్ హు సిద్ధపండు ఉందా అండి మరి మీకు చెట్టుందా
చిత్తపండులేదు కాని ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే చింతకాయ తీసుకో అంటే చింతకాయ పూట్ట తీస్తామంటే రమ్మని చెప్పిన మాఇంటికి రమ్మంటే వచ్చిళ్ళు వచ్చినప్పుడుక మేము అక్కడ కూర్చని ముచ్చడి వేటుకుంటూ తీసినాం అనమాట దిస్త బేగా రాధపడి ఇద్దరు ముగగురు కలిసిందం కలిసి చస్తూ తొందర అయింది వాళ్ళది పొట్టుదియటం వాళ్ళ కొంచెం కొంచమ పెట్టిరన్నమాట
ఆహా
మీరు మామలుగా కీలన్నార అంత ఉంటాటున్నది అదే ఉండది సరిపోతుంది అదే కాని అప్పటి వరకు మళ్ళా చూడాలి
అ పల్లికాయ తీసుకున్నారా అండి మరి
పలికాయ
తీసుకున్నారా
తీసుకోాలలేదు తీసుకుందామ అని అనుకుంటానో మార్కెట్లో ఎంతుందో ఒకసారి మా నాన్న వాళ్ళ సైడ్ ఫోన్ చేసి తెలుసుకున్నామని చెాన్నాని అక్కడ నుండి రావాలన్నా అదే కాస్ట్ అవుతది కదా
అవును గదా అదా ఉత్తగ రాదు కదా కిరాయిలు మళ్ళ అంత కిరాయిలు చూసుకుంటే ఆడవరకే ఉంటది
ఆమె ఎంతతేే ఫోన్ చేస్తే ఈగ అన్ని అబద్ధం చెప్తా ఉంటాదట మాట చినక్కాయ అమ్బటామె
ఆహా
ఆ ఆమె స్పెషల్ ఏంటంటే చెప్పడం వెంటనే దొరికిపోవడం
ఆహా
మ్మ్ ఇంతసేపు ఫోన్ చేసిన మాట్లాడదాం అవునా
ఉ అవద్దాల అంటే ఏం చెప్పా చెప్పారండి
ఏమంటే మామూలుగా ఆమెకు చదువు చక్కగా రాదు ఆ రాధనే విషయం పోోదు అ ఎదురుంగద అంటే మాముూలు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నేను జెండర్ ఏం పెట్టుకోవాలి అసలు ఆ అమ్మాయి పెట్టాల అబ్బాయి పెట్టాల అసలు అదర్స్ పెట్టనేష అడిగింది ఒక ఆమె
ఆ
అదర్శ పె అంటే అదర్శ అంటే ఎడ్ ఏతెలుసా అంటే తెలియదున్నది ఫీమన్ అంటే తెలవదు అన్నది మే నడు తెల్వద్ అన్నది ఆ అట్లాంటి వాలు ఉన్నారనమాటా
అయ్య రామా హా
అడుగుతే ఇక మస్తుత్ గోరంగ నవీనా ఆమెకు లింక్ సెండ్ చేసినా లింకు డీటెయిల్స్ పెట్టామని చెప్పినా పెట్టమంటే అవి ఎట్లా పెట్టాలంటే ఫోన్ చేసి అన్నీ చెప్పినా
ఉమ్
సరే చేసినా చెస్ నాన్నది ఇకాద మళ్ళీ మళ్ళీ మళ్ళ ఏమంటది నేను వేరే అమ్మ పక్కన తర్వాత ఆమెకు ఫోన్ చేసి ఇది ఎట్లా చేయాలి చెప్పవా నాకు తెలుస్తలేద అనేసి వేరే టైం చెప్పింది నేను చేసి అంటే ఫిల్ చేసినా గంట తర్వాతకి మళ్ళా. ఇంకా మాకు ఫోన్ చేసి ఆ మేడం పక్కపక్క ఎవర్నో స్పీకర్ ఆన్ చేసింది గా చదువు రాని మొద్దులు ఉన్నారండి. మా దగ్గర
అయినా
ఉమ్ అట్లునారు ఇప్పుడు వేరే దానికి కూడా మళ్ళా అనే టైం ఉంటది ఆమెకు వర్క్ వచ్చిందొరలేదో చూడమని చెప్పినా
ఆ
చాలా సార్లు ట్రై చేసినా రాలేదు ఇంకెప్పుడు వత్తది అనేసి కొంచెం డిమాండ్ గా మాట్లాడింది మాట్లాడేసరికి మీర ఎట్లా ఆ మీరు ఎట్లా ఓపెన్ చేస్త ఇది చెప్పండాని నేను అడిగినా
ఆ
అడిగుతే ఓపెనెం చేయలేదు పైన చుతే డిస్ప్లేమీదా కనపడ్తాద్ అన్నారు కదా కనమాడతలేదు కదా అని అంటున్నారు మళ్ళా
హోస్టా
ఓపన్ చేయకుండా బుక్ ఎందుకు అట్లా కనపడతాది కనపడదు కదా అనే సి నేన అన్న ఎ మిగలదు కదా టన్న అంటారు
ఓ చేపలేదా అండి మ నప్పుడు
చెప్పినా ఆమె ఇప్పటికే మూడు అట్లా చేస్తాంది కదా రెండు మూడు చేస్తాంది అన్నీ తెలుసామెకు ఈ ఊర్లో మా ఊరికి ఆమె పెద్ద మనిషి అన్నమాట సర్పంచ్
ఆమ ఆ
ఆ అందుకే ఆమెకు అన్నీ తెలుసు అందరం కొంచెం డిమాండ్ చె కద అనేసి అడిగిన చెయ్యిపో అన్న వాళ్ళ ఇంటి ముందే ఉందంట ఒక సారి ఇప్పుడు నేను చెప్తాంటే ఫోన్ పని చేేసి చూడుపో అంటే ఏమో మీ ఇంటికి రమ్మని తీ అంటాంది
అయ్యో పాపం బర్వేతుకున్నటుందామె
ఆ బరువెత్తుకున్నదసలు అది తెలుత్తలేదు ఆమె ముందు ఈమె పరువు పోతది కదా అనేసి
ఓహోహో
ఇప్పుడు ఈమె ఓపెన్ చేసి అజ్జేయి ఇజేయి అంటే అడ కొంచెం నేనే చెస్తాన అని అడ చెప్పుకున్నది కదా. ఇప్పుడు నా ముందు నేను మాట్లాడుతా అంటే ఇమకేం తెలవదని వాళ్ళలో తెలుస్తది కదా అని పాపం బాధపడుతాందని, సరే తీ వదిలేయి అని చెప్పేసిన నేనే.
ఆహా
ఉ అట్లా చేస్తారు ఏదైనా పని చెప్తే కూడా అట్లా చేస్తారు కర్మ వాళ్ళు
అంటే ఎటు చూసినా నా పై చేయి ఉండాలి ఇసువంటి వాటికాడ మాత్రం నేను దొరుకు
దొరకదు ఆ ఇప్పుడు అక్కడే ఉన్న వాల్లింటి ఉన్నా ఎన్నిసార్లు ట్రై చేసిన ఎత్తలేదని నా మీద కొంచెం ప్రౌడ్గా మాట్లాడిందనమాట టైం కి ఎప్పుడు వత్తది ఇంకెప్పుడు చేయ్యాలది అనేసి ఎట్లు ప నషమా నాడు ఇగ ఖతం కక మిక అయితాంది
అయో పాపం
టైం కూడా చాలా తక్కువ ఉన్నది కదా మరి మాట్లాడు ఏదో ఒకటి చెప్పు అని చెప్తే కూడా ఆమె పట్టిచ్చుకొట్లేదు
చెప్పేదాకనా చెప్పు చెప్పు చెప్పు అంటారు వర ఇకొచ్చినాంక చేయమంటేన అంత నిర్లక్ష్యం ఉన్నది
సర చెప్తాంటే చేస్తాంటే కూడా చెప్తాంటే కూడా చేసుకోవచ్చు కదా అట్లా కూడా చేయట్లేరంటే ఘోరం అసలు చదువుకున్నోలు అంత వచ్చిర్రు
అ అందుకే సదువు సదువుకున్నోడి కన్నా సదువుకోనోడు మేలన్న శాస్త్రం ఉన్నది కదా
ఆ ఆ తెలవకపోతే తెలవదనే ఒప్పుకోవాలి కదా అట్ల కూడా అట్లా కూడా ఒప్పుకోవట్లేరు మళ్ళా
అయ్యో
అట్లా ఒప్పుకుంటే మొత్తం బరువులు మీదేతుకునట్టే తెలువకుంటే తెలువదు అని ఒప్పుకుంటే అయిఫ్ పొద్ది కదా అవతల వాళ్ళు చెప్తారు కదా అలా చెప్పే అవకాశం ఇస్తాలేరుయియె తెలుస్త అంటే తెలివా అని చెప్త ఇతలేరుయె
అట్లనైనా పై చెయ్యినదే ఇ ఇట్లానైనా పై చెయ్యినదే అన్న ఆలో నా మీద ఉన్నారు అన్నట్టు
అదే అదే
అటుసుడు హు అట్లు ఉంది అంటారు సిచ్యువేషన్ మీ ఊళ్ళే
హు
హు చెప్పండి ఇంకా ఇప్పుడు పల్లికాయ వంద రూపాయలు అంటుందండి మరి
ఆ వంద రూపాయలు అంటున్నారు
కానీ మంచిగా ఉన్నది గింజ మాత్రం కాకపోతే వాళ్ళ తెస్తానికి మరి తెస్తారా దూరం ఉంది కాబట్టి తెత్తార తేరా మనల్ని తెచ్చుకోమంటరా మరి మనం తెచ్చుకుంటే మనకు ఎక్కువ పడ్డది కదా అంటే డీజిల్ పెట్రోల్ క ఇట్ల మరి ఏ ఎక్కువ అయితది కాబట్టి మరి రమ్మంటార వీళ్ళు కూడా తెలుసుకుందమని చూస్తానము
అంటే ఇవాళ తెచ్చిర్ర తెచ్చిర్రు అయిపోయిందా
లేదు లేదు తీసుకురాలే అంటే వాళ్ళ ఇంటికనే ఉంది ఇక్కడ కి తీసుకురాలే అదే మరి మీరే పోయి తెచ్చుకుంటారా అని ఏం క్లారిటీగా చెప్పలేదు అన్నమాట ఆ ఒక మీరే పోయి తెచ్చుకోండి అంటే ఇప్పుడు పె కనీసం రెండువందలు మూడువందలు అత్తయ్ రెండువందలు మూడువందలు రెండువందలు మూడు వందలు అయితే రెండువందలు మూడు వందలు ఎవరు భరిస్తారు అట్లా అందుకనే వా వాళ్ళ తెచ్చియాలి కదా ఖచ్చితంగా వంద రూపాయల కేజీ తీసుకున్నపుడు వాళ్ళ తెచ్చిస్తే అయి
ఇప్పుడు అవసరం వాళ్ళే వాళ్ళది కాబట్టి వాళ్ళే తెచ్చి అమ్మాలి ఇప్పుడు మిర్చి గిట్ల అమ్మెటెల్లయితే వాళ్ళు డైరెక్ట్ టు బండి వట్టుకొని వచ్చి ఇడ అమ్మిపోతలేరా
లోనే అమ్మలి అని మరి వాళ్ళు ఏమంటారో
ఊ ఇటిక పేల్లే దీప్ పో నేను కూడా తీసుకొచ్చాను అని మా అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్నారట ఇగ నేన్ బట్టుకొచ్చుకున్నా
ఆహా
వంద రూపలాక్ కేజీ ఈగ
ఇగ అవసం ఉంది కాబట్టి మనం తీసుకోవాల్ కదాన్ తీసుకున్ ఉన్నట్
అదే అదే మార్కెట్ లో తక్కువ పడతి కావోచ్ మా యన్ అడుగద్ అనుకుంటన అ అడగలేదు ఆయన మార్కేట్లో పన్ చేస్ తడు ఒక్ సర్ అడిగి పడీతే ఇ్య్ ఒకవేళ తక్కువ అంటే అ రండి మేము ఇప్పుడు మధ్యలో పోయేది ఉన్నది కాబట్టి బండి యేసుకొన్ పోతది తీసుకు వచ్చే అవకాశం ఉంటది కదా
ఉమ్ బండి ఏసుకొని పోతే ఇక్కడ నుండి అక్కడికి డీజిల్ కాలదా అండి మై ఫ్
కాల్ తది గానీ ఆయనకి బైకు మరి బండి అంటే ఆ బస్ కొత్ తంటాడు బస్ క్ ఎదురుడమ్ అంటే నచ్చద్ ఆయనకు
ఆ ఇప్పుడు బండి మీద వచ్చినా గానీ బండి మీద అయినా ఇప్పుడు మీరు పల్లీకాయ బస్తా దాని మీద రావాలంటే అట్ల నే ఇబ్బంది కదా అండి
ఇబ్బంది అయితది గాని చూడాలిగ అట్లా చుస్ రా ఏదో ఒకటి చేయ్యాలి లే మోర్ ఎసుకుంట అన్నాం ఎత్ కొత్ కోవచ్చు ఓ ఐదుగిన్నలంతా ఆహ్ ఆహ్ అదైతే హా ఫ్రీ కదా ఆహ్ ఆహ్ అద్ వాళ్ళతో అడిగిస్తే వాళ్ళే చెప్ తరు కదా
ఆ
అటు మామూలుగా తొడవలు తీశుడు ఇట్లా అన్ని ఉంటాయి బిజినెస్ లో మంచిగా తొనమల్ తీస్తారు ఇంటి కానోలందరు కిలక్ పదిహేను రూపల్ రూపాయలు పడతా ఉంటాయి అట్ల్ ఆ మీరప్ కాయిలు బస్తాలో మార్ ఇక్కడ దగ్గర దగ్గర బస్తాలు తీసుకొచ్చేస్తారు వాళ్ళు ఆ తెలు తెన్నారు ఏస్తే పదిమందో ఐదుగురో కూష్ కూర్చొని తీస్తారు తీస్తే వాళ్ళు వచ్చి జోకిచ్చి ఇచ్చిపోతారు మళ్ళీ తీసుకెల్ టప్పుడు తొన్ మల్ రెండ్ ఎవరికి ఎంత ఎంత నో పది కిలోలు తీశిన పదిహేన్ రూపాల్ కిల
ఆ ఆ మ మ
అది బాగుంటంది బిజినెస్ అంటే కాతే చేతులు మండుత ఉంటాయి కదా ఎంటికన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆమె